హాయ్ అండి
హాయ్ అండి ఎలా ఉన్నారు.
నేను బాగున్నానండి ఏం చేస్తున్నారు.
ఏం లేదు ఇప్పుడే జస్ట్ జాబ్ చేసి వస్తున్నా
మీరేక్కడండి ఉండేంది సిటీయా, విలేజా
ప్రజెంట్ ప్రజెంట్ లొకేషన్ అయితే సిటీ అండి.
అవునా అండి అంటే మీరు పల్లెటూరులో కూడా ఉన్నారన్నమాట.
ఉమ్మ్ మా ప్రాపర్ పల్లెటూరు అండి మా
అవునా
మేమనా జాబ్ చేస్తురన్నాండి.
లేదండి.
ఏమైందండి ఏమనా జాబ్ చేయదలుచుకోవట్లేదా
ఓన్లీ విలేజ్ విలేజ్ అన్ ఓ జనా మీరెక్కడ ఉంటారు కనుపకు మీరా బాబు
ఆ మీరు ఎక్కడ ఉంటారయండి.
మాది విలేజ్ అండి సో మీకు డిఫరెన్సెస్ ఏమన్నా తెలుస్తుందా అంటే విలేజ్ లో ఉంటే మంచిదా లేకపోతే సిటీ లో ఉంటే మంచిదా. అ
మాక్సిమం విలేజ్ లో ఉంటేనే బెటారండి ఎందుకంటే అక్కడే కొంచెం సౌండ్ పొల్యూషన్ తక్కువ ఆక్సిజన్ మంచి ఉంటది. లైక్ మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ అంటే వేస్ట్ వెజిటబుల్స్ పండించుకని తినొచ్చు అదే సిటీకి దా నికి ఉన్న డిఫరెన్స్ అయితే మక్సిమం చాలా పెస్టిసైడ్స్ వాడింది. ఉంటాయి కాబట్టి పైగా సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ చాలా ఉంటాయండి. మరి మీరు
ఇంకా డిఫరెన్సెస్ ఏమన్నా చెప్తారా అండి.
అంటే డిఫెసెన్స్ అంటే ఇప్పుడు ఏముంటాందండి మాక్సిమం ఇవే ఉంటాయి. ఫ్యాక్టరీస్ ఉంటాయి సిటీస్ లో కాబట్టి మాక్సిమం ఎయిర్ పొల్యూషన్ చాలా ఉంటందండి. వెహికల్స్ రన్నింగ్ అవుతూ ఉంటాయి సౌండ్ పొల్యూషన్ సరిగ్గా నిద్ర పట్టదు పక్కనొళకి ఇలాంటివి బాగుంటాయి పైగా రేట్లు బాగా ఎక్కువంటాయండి.
ఏం రెట్ ఏం రేట్లండి
లైక్ ఇప్పుడు మా విలేజ్ లో అయితే ఒక టమాటా కిలో అయితే ఓ ఫిఫ్టీ రూపీస్ అనుకోవచ్చండి ఇక్కడ ఎలా తెలుస ఏయిట్ రూపిస్ అండి మోర్ దన్ థర్టీ. థట్టీ రుపీస్ ఎక్కువ కాస్ట్ పెడతవ్ పండిచ్చేది వాళ్ళే అయినా వీళ్ళిక్ క్కడ అంటే అన్యాయంగా ఎక్కువ రెట్లకి అమ్ము కొంటూ ఉంటారు వాళ్ళకి తక్కువ రేట్లకి ఇచ్చి వీళ్ళకి ప్రాఫిట్ ఒచ్చేలా చేసుకుంటున్నరు
మీక్ మీకెలా ఉంటది అంటే లైక్ మీకెక్కడ అంటే ఇష్టం అండి విలేజ్
నాకు రెండూ ఇష్టమే అండి ఎందుకంటే ఇప్పుడు విలేజ్ లో మీరు చెప్పినట్టే మంచి ఆక్సిజన్ మంచి తక్కువ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ తక్కువ, ఎయిర్ పొల్యూషన్ తక్కువ మన కి కావల్సినవన్ని చౌకగా అంటే తక్కువ రేట్లో దొరికేది మనకు ఊర్లోనే అండి ఊర్లోనే కాకపోతే ఇప్పుడు ఏంటంటే సిటీలో కూడా మనకు మనం సెటిల్ అవ్వాలంటే సిటీలోనే, చదువుకోవాలంటే సిటీలోనే
మళ్ళీ ఏమన్నా జాబ్ ఆపర్చునిటీస్ కావాలన్నా సిటీలోనే అన్ని సిటీలోనే ఉన్నయి కదండి? అండ్ చిన్న కంపెనీయే ప్రైవేటా గవర్నమెంటా అది పక్కన పెడితే ఆ జాబ్ పక్కన బెడితే మనకు కావల్సినవన్నీ సిటీలోనే ఇప్పుడు మెడికల్ మెడికల్ అంటే ఆరోగ్యపరంగా ఏమన్న సమస్యలొచ్ నాగ్గుడా మనం సిటీకి ఎళ్ళే బాగు చేపిచుకోవాలి ఇక్కడ జస్ట్ ప్రైమరీకి ప్రైమరీ కేర్ ఉంటది ఊర్లో
అలా అని చెప్పేసి నేను ఇక్కడ బేసిక్ నీడనేది ఇక్కడ ఉంటది అసల్ మనకు ఒ జియో అంటే లైఫ్ మొ తానికి కావల్సిన నీడింగ్స్ అనేవి అక్కడ ఉంటది ఇక్కడ్నుంచే మన పల్లెటూరు నుండే సిటీకి ఎక్స్పోర్ట్ అవుతది, కాకపోతే ఇంగ సిటీలో అన్ని దొరుకు తయ్ కదండి ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఊర్లో మనకొకటి ఏమన్నా కావాలన్ టే దొరుకుతదా అండి దొరకదు అదే సిటీలో ఎక్కడికెళ్ళిన ఏ షాప్ కెళ్ళినా ఒక్క షాప్ లో దొరకపోయినా ఇంకో షాప్ లో అయినా దొరుకుతది కదండి?
అవునా
అ అండ్ మనకు జాబ్స్ కావాలన్నా గూడ మనం సిటీకే వెళ్ళాలి. మనకి చదువుకోవాలన్నా గూడ ప హైయర్ స్టడీస్ కూడా సిటీకే వెళ్ళాలి. అండ్ అలా అన్చెప్పేసి అక్కడ సౌండ్ పొల్యూషన్ ఉంటది, ఎయిర్ పొల్యూషన్ ఉన్ టది మళ్ళీ వాటర్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టినా గూడా ఇప్పుడ్ ట్రెండ్, ట్రెండ్ అంటే ఇప్పుడె మన జనరేషన్ కి కావల్సిన నీడింగ్స్ అన్ని అలా అని చెప్పేసి ఇప్పుడు పల్లెటూర్లలో కూడా కొంచెం అప్డేట్ అవుతున్నారండి. ఎలా అంటే అప్పుడు అప్పట్లో నడుచుకుంటా వెళ్ళి బస్ ఎక్కేది బస్ కాలీ బస్ బస్ లోనే వెళ్ళాలి అని ఉంటది ఇప్పుడు అందరూ టూ టూ టూ వీలర్ వెహికల్స్ అంటే టూ వీలర్ వెహికిల్స్ అవి తీసుకుంటున్నారు సో ఇలా తీస్ కుంటున్నారు అండ్ అందరూ జాబ్ కి, పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు కూడా జాబ్ చేయాలన్ జెప్పేసి చి సిటీకెళ్ళిపోతున్నారు లేకపోతే చదవాలన్ చెప్పేసి సిటీకెళ్ళిపోతున్నారు లేకపోతే ఇక్కడ సరిగా పను దొరకట్లేదు కాబట్టి సిటీకెళ్ళిపోతున్నారు. అలా చేయడం వల్ల ఇప్పుడు సిటీలలో ప్చ్ కూడా చేంజ్ చేస్తనే వచ్చాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసు కున్నం అనుకోండి ఇప్పుడు సేమ్ సిటీలో మనకి అది ఎక్కువగా దొరుకుతుంది. ఎక్కువగా దొరికినా కూడా ఇప్పుడు ఇక్కడ పండి ఇక్కడ పండిస్తామండి ఇక్కడ పండిచ్చింది ఒక బా పెద్ద పెద్ద బాక్సెస్ లో పెట్టి పంపిస్తాం కానీ కొం తమంది ఏం చేస్తున్నారు పల్లెటూర్లలో వాళ్ళు పండించిన పంటనీ పచ్చి దాని మీదే కోసి లేకపోతే అది తొందరగా పెరగడానికి ఆఁ మందులు వాడడం లేకపోతే మంచి కన్ టమాటా లాంటి మంచి కలర్ రావడాని ఏదో మందు వాడడం అలా చేస్తున్నారు. ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్ అక్కడ సేమ్ అదే ప్రాసెస్ సో ఇలా డిఫరెం న్సెస్ అయితే ఉన్నాయండి. అండ్ ఇదీ మన పల్లెటూరు అంటే ఫస్ట్ మనం గుర్తొచ్చేది పచ్చటి వాతావర నం పంటలు పొలాలు మీకున్నాయా అండి పొలాలు ఎలాంటి పంటలు పండిస్తారు?
మాక్సిమం పొలం అంటే ఏముందండి వరి వరి బాగా ఏస్తం. ఎనీ సీజన్ అయినా ఎక్కువ అవసరని బట్టి ఒక్కోసారి జార్ అనేది కూడా ఏస్తమండి జొన్న రొట్టల్ చేసుకుంటరు కదా
జొన్నల్ జొన్నలండి జొన్నలు ఆఁ ఇదేనా ఇంకేమైనా పంటలు ఏస్తరా ప
ఆ పత్తి, మిపకాయలు, ఏస్తమండి. కాపోతే ఎక్కువ మి ర్పకాయలు ఏస్తం అండి వాటి వల్ల వచ్చే వాటికి ప్రాఫిట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందని, మాకు ప్రాఫిట్ వచ్చే మాత్రం లేదం
అంటే పెట్టుబడి ఎక్కువ పెడు తున్నరు గానీ ప్రాఫిట్ రావట్లేదు.
హ్మ్
ఇప్పుడూ ప్చ్ అలానే ఉందండి మిరప తోట మా సైడు కూడా మిరపలు ఎక్కువ ఎయట్లేదు. ఎందుకంటే ఆఁ పంట పండుతుంది కనీ, సరైన రేట్ లేదు. లేకపోతే సరిగా పండట్లేదు. ఏదో క రోగాలు వస్తున్నాయి చెట్లకి సో ఇలా అవుతుందండి.
అవునం డి మేము గూడ చాలా సార్లు అలానే చేసాం. అంటే మా మిరప తోటకి మొ త్తం లైక్ ఏదో డిస్స్ వస్తూ మొట్టల్ పడ్డం అనీ లైక్ గ్రోత్ అంటే మిరపకాయలు ఫ్లవర్స్ ఎక్కువ రాకపోవడం వల్లా
అదే పూలు కాయలు ఇవన్నీ మ్మ్ అన్ని రాడానికి మందులు వాడుతున్నారు.
హ్మ్ఁ
సో దాని వల్ల కూడా ఇక్కడ పల్లెటూరు వాతావరణంలో ఆ పొల్యూషన్ అనేది పెరిగి పోతుంది కదండీ.
అవునండి. మీ సైడ్ వాడా అండి
వాడతామండి ఎందుకు వాడరు అంటే ఇప్పుడు అందరూఆ పెస్టిసైడ్స్ ఆ ఫర్టిలైజర్స్ మందులు ఆవాడే కదా పెంచుతున్నారు పంటలు
ఇప్పటికి కామన్ అయిపోయిందండి అది వాడం అనేది చాలా కామన్ గా అయిపోయింది ఇప్పుడు అందరికీ కలవ కోసం కానీ వాళ్ళక వచ్చే లాభాల కోసం వాళ్ళు ఈ అపేచ్ సెట్స్ కొడుతూనే ఉన్నారు ఆరోగ్యం అనేది ఎక్కడ లేకుండా పోయింది అది పల్లెటూరులో అయి ఆ సిటీలో అయినా అలానే ఉండిపోయిందండి
అవును చిన్ చిన్న పిల్లలకు కూడా ఏదో తెలియని రోగాలు వస్తున్నాయిన్నీ కదా
మ్ వాళ్ళు తినే పండ్ పండిడం వాళ్ళ అంటే లాభానికి పండిస్తున్నారు గానీ మ్ దాని తిినే పిల్లలకి చిన్న పిల్లలు కూడా ఇప్పుడు తినే కొద్దీ వాళ్ళకి తెలియని వయసులో ఇవి దీని వల్ల పెరుగుతున్నాయి అంటే వాళ్ళు తిన్నారుగా అండి వాళ్ళకి మనం పెట్టి మనం ఇంకా తప్పు చేస్తున్నాం వాళ్ళ డిసీజ్ వల్ల మళ్ళా హాస్పిటల్ మళ్ళా ఇక్కడ పల్లెటూలు వచ్చేసే తప్పు మళ్ళా సిటీలు వేస్ వస్తున్నాం మనం చెట్లో వేస్తున్నాం
ఇప్పుడు మీకు సిటీ కల్చర్ అంటే ఇష్టమా అండి లేకపోతే పల్లెటూర్ కల్చర్ అంటే ఇష్టమా అంటే ట్రెడిషన్ నల్ గా ఇష్టమా సిటీ అంటే కొంచెం ట్రెండింగ్ గా అన్నిీ మిక్స్డ్ ఉంటాయి కద
అన్నిీ మిక్స్ అప్ ఉండాలంటడి ఎక్కడైనా మన అంటే మనల్ని అబ్జర్వ్ చేసుకున్నా ఉండాలి మనం అలవాట్లా ఉండాలి లేదు కాదు కొత్త ప్రదేశంలో పోయినప్పుడు మనకి హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుది సడన్ గా నేను పల్లె టూర్ల ఉన్నోన్ని సడన్ గా సిటీ లో వచ్చాను అనుకోండి అది కాస్త లైక్ ఎర్ పొల్యూషన్ పడకనో లైక్ వాటర్ పడకనో సంథింగ్ ఏదో ఒకటి ఆరోగ్యం మంచిగ లేక మళ్ళా పోయి అనసం ఉన్నట్టు ఉంటది కాబట్టి మ్యాగ్ ఎక్కువ మిక్స్ అప్ అయి ఉంటేనే పెట్టండి వెదర్ లో మనం అలవాటు అవ్వాలి వెదర్ కి
ఓకే అండి
ఓకే అండి